ఇషి హలో
ఆ తిన్నవానే
అన్నం తిన్న అట్టట్ట వామ్ పప్పు చారు బెండకాయ చారు
వామ్ము హోటలే
ఏ అనుకుంటావ్ మరి మేము ఉండద్దా మరి త్రం
హోటల్లనన్
ఓ మర్చిపోయిన ఈ ఈయ్యల మేము టీ షాపుకు టీకి పోయినప్పుడు ఆ ఈన్ని రోజులకు వచ్చేమంట ఇన్ని రోజులకు హాల్డేస్ అయిపోనయి రా అంటన్న ఆ అన్నయ్య.
వామ్మో హాల్డేస్ చెక్క జేయడు
పెళ్లి పెళ్లి పెళ్లి ఇహి నెలరోజుల నుంచి అడుగుతాన ఆ బిల్లులు ఇత్తలేడు మాకు.
మీకు డీ బిల్లులు వేరే వత్తయా
టీవీల్గాదు పెట్టికాస్ జీ జీ బిల్లులు పెడుతనే ఏప్రిల్ దానికి బిల్లు ఉండాల
కాదే నువు అయి అయా ఆ డబ్బులు అడుగుతానవానే.
రెండు నెలయిచ్చి ను మాణికసార్ కు ఫోన్ చేయాలి రేబ్ జేస్తా.
అహ కాదు అవే ఆ బెడ్షీట్లు బిండిన బింద్నబపు
అయ్యే బిల్లులు కొట్టేయాలంట అయి వేరే అయ్యో అక్క నేనడిగిన కూడా బిళ్ళులు కొట్టిచ్చు పోలరావే వాళ్ళు కొట్టిుచ్చుకున్నర్ర టెమ్మో లొల్లి పెట్టకని అని చెప్పు.
ఆ ఈ ఆనుడే అదనుడే సరిపోతంది.
ఆవి కొట్టియ్యలాంటె ఒక ఐదు వందలు కావాలనే.
ఓ అయ్యా ఐదు వందలు అయితయే ఒక బిల్ బుక్‌ కి
ఎంత మారే
ఏ గంత గావు ఒకసారి యాకోబ్ అంకుల్ వచ్చినప్ప ఇప్పుడు దాన్ని చూపెట్టి అడుగు సైదులు అంకుల్ కి కూడా తెలుసు తేదీ ఆ తెలుసు వాళ్ల అయ్యి అన్నీ ఒట్టిపిత్తురు చానె వా వాళ్ల గూడా అది హాస్పిటల్ ఉందిగదా
అయితే ఒక్కటి రెండు నాకిచ్చిన జాలు ఎప్పనుంచి అ క్టోబర్ నుంచి వత్తంటిని నెలకు ఒక నాక్ రెండు వందలు ఇచ్చిన జాలు
ఆహా నేను అనేది ఏంటిది వాళ్లు అట్లా కొట్టరులే. ఒక బుక్ అంటే అట్లా కొడతరులే గాని, ఒక్కటి రెండు పేపర్లు అంటే అట్లా కొట్టరు. ఒకసారి సైదులు సైదులంకులుకు సూపెట్టు
ఆ
ఆ సైదులు అంకుల్కు చూపెడితే చెప్తడు వాళ్లకు తెలిసినోళ్లకి ఫోన్ చేసి మాట్లాడి
లదే దాన్
హు హ్మ్ హమ్మ
ఇయాల ఎన్నో తారీఖే ఇరవై ఆరా, ఇరవై నాలుగా హ్మ్ ఎనిలబడ్డ సార్ వచ్చే వాసన వొ, త్తంది కదా ఈ రెండు మూడ్ రోలల్లో
వామో ఏంది వర్షం వత్తే ఆ మట్టి వాసన వచ్చినట్టే వత్తందా.
అట్టట్టా తెలిసిపోతాయి అంతే.
ఆహ్హా కాదు ఆ నిర్పడలు సార్ ఎప్పటికి వారాని నెల్లో కూ రెండు సార్లు వత్తుటన్నుడు గానే
మొన్న ఈవెంట్ కాబట్టి మధ్యలో వచ్చింన్, భద్రాచలం ఈవెంట్ అయిపోయాక ఇటు వచ్చింన్.
ఆ, అట్లానా మహా మాకైతే ఉప్పులమ్మని పెట్టాల, ఎల్లమ్మ పెట్టాలే.
అవును ఒక సంవత్సరం ఉప్పలమ్మ, ఒక సంవత్సరం ఎల్లమ్మ కద్. దా మీకు
ఆ అయితే యాక్షువ్వల్ గానైతే అసలు ఎల్లమ్మని ఉప్పలమ్మని ఒకసరే పెట్టాలంట వీళ్ళంతా అక్కచెల్లెలు కాబట్టి మేము దేవుడిని అడిగించుకుంటే చెప్పిండు ఎల్లమ్మని ఒక సంవత్సరం ఉప్పలమ్మని ఒకసారి పెట్టొదు ఎప్పుడైనా మనం కనాకనె ఎదన్నా ఫంక్షన్ చేసుకుంటే పక్కచ ల్లను చట్టాలను పిలుచుకుంటా పిలుచుకుంటాం కదా అట్లనే వాళ్ళు కూడా అట్లే పిలుచు అంటారు మీరు అట్లా పెట్టొద్దు ఎల్లమ్మ అంటే మరి వర్ పండు అడుగుదామని వాన్నిఅడిగితే వారం బడకున్నా వాస్
గిరిజనులు
మనం ము ముచ్చర్ల జ్యోతులే ఉప్పయమ్మ ఎల్లమ్మని ఒకనాడె పెట్టింరు అందరిని బిల్ లాస్ట్ ఇయర్ పోలే నువ్వు రాలేదు అ మేము అందరం లాస్ట్ తెరు పోయిన్ను ఉప్పలమ్మ ఎల్లమ్మలు ఒకనాడు ఎట్లా పెట్టింరు అన్నయ నాను కొన్నా
అట్లానె పడు తిన్నా నించి హ్మ్
అని అన్నది అందుకే రెండు ఆడపిల్లలు దొరుకుతె కంటమ పండుగ వరకు చూడాలి ఏమవుతాదొ
నువు బండగ వాజనే ఏతుమనవు పోరగాళ్ల ఎనగొస్తాది
అదేలేగానీ నీ యామ్మ‍‌ వీల్లె కాకుండా ఉంటే మంచిగుండు మీబాడె అయితే మంచి అ
వైయస్దు కుంటూన్నావా
ఏమోలే ఎమ్ చెత్తాం మరి అన్ని అన్ని విధాలుగా ఆ చేసి ఉండారు అని ఉండాలేం కదా
ఏమో పోనిలె ఇదేం గెదొ గుర్తుకు వచ్చింది మర్చిపోయిన ఇయాల శరణ్యా వస్తాది ఇరవై కేజీలు పెరగాల్ల రవికుంటాది చూడు ఆట అడ్డాం ఈ నాలుగేజలకే చత్తాండు
హుహ హ
ఇదివే వర దొడ్ ఒక్కడ ను ను ఒక్కరు కూడా ను నీడిసి ఫమ్ ఒక్కరు కూడా ఫిల్ చేయద్దు అండి. రీల్ చేయవో ఏద్రే ఎక్కు ఈ ఎ ఈ ఎన్ని నీ ఏతాయి ఇం ఈ అదుగు ఏస్కోద అండండి. చ్ ఓ సరే ని నాలుగు కేజీలు నేర్చకొని పోయి అఖరి కేసులు తిన్నావా
అంటే దా సపరేట్గా ఏమనా ఉంటాయి. అంత సేమ్ పార్మటేనా
నా అదే ఇక్కడ నాలుగు నేర్చుకుని పోయి ఇ నాలుగు హ్యాండిల్ చేసి, అక్కడ పోయి ఇరవై హ్యాండిల్ చేస్తంది. నువ్వు గియయే హ్యాండిల్ చేయలేకపోతాను బట్ నా నేనన్నా నేనన్నా అమ్మ మంచిగా చేతుంది అనండి. ఇప్పుడు కనక ఇప్పడుకిప్పు ఇప్పుడు తీసుకుమ్మ నల్లగాని ఏంటిది కళ్ళ కద్దుకొని తీసుకోవచ్చు. పుందరత్త తని అన్న వతుద అంటే అవును వస్తుది కానీవు ఈ రవి పోతడు కాని ఏమో సగం సగం చెపతాను కాని అ దని మల
అదే కేసులు కనుకు ఇ మొత్తం ఫిల్ అయినాయి అనుకో ఖచ్చితంగా ఇద్దరు ఆపరేటర్లు ఉండాల్సిందే. నలభై ఎన్ని నాలుగు నాలుగు అంటే పదహారు పదహారు ముప్పై రెండు కేసులు కనుక.
అయినా మాకు నాలుగుషిఫ్ట్ లేయరు. మూడు షిఫట్ లేయంట పదిడు వరకు తంటారు
ఆ ఓ మూడు షిఫ్టల్ అయితే మూర్షి మూర్షి అప్ల అయితే పొద్దుగా నాలుగు గంటలకు స్టార్ట్ చేస్తే ఆ ఓటలు వేసుకొంచెం పది గంటల దాకా ఉంటావా నైట్.
నేను ఎదుకుంటా నేనుండమ్మా ఏ న జ ఇగ చూడే
ఆ ఆ అదే మరి
ఈ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఎక్కువ ఒక్క నిమిషం ఉన్న
హు అదే కొంచం పెద్ద మడా పిల్లలు హాస్టల్ కి పోయే దాకా ఉన్న వంటే. తర్వాత మాబ్బాయి షిఫ్ట్ అయితే అయిపోతది
హు
హ్మ్
హే గి తొర్రూర్ సెంటర్ సెట్ అయితే మాత్రం మామూల్ గా ఉండద్
అవునవును ఆ కాదు ఒకసార్ శివ కాదు ఒకసార్ శివ సార్ పోయి ఆ మాట్లాడేది డైరెక్ట్ మరి
ఏ ఆయన సెంటర్లో తిరుగుతనకే సరిపోతాంది
అవున్లే మొత్తం తిరుగుతాంద అమ్మ
పదిహేను రోజులు అంటే ఒక్కొక్కద రెండురోజులు పడుతది ఇప్పుడు బీదర్ నాలుగు రోజులు పడు తది వాళ్ళ సెకండ్ సాటర్డేలు స సండేలు వాళ్ళ హాలిడేలు
వాబ్బో ఊ హు మలెక్కనే వీళ్ల కనా
ఆ సెకండ్ సాటర్డే కాదు స సాటర్డే సండే వాళ్ళకు అఫ్ లే ఇగ రెండు నెలకు ఎనిమిది రోజులు మల్ల కాంఫ్ ఆఫ్ కూడా వాళ్ళకు ఆఫీషేలో హాలిడే ఇత్తరు ఆ నిన్నదేడబ్బా నీవు నీ పనే మంచిగుంది గా హ రోజు పోవాలా డ్యూటీ కి పోతారు మంచిగా పోయి ఆ సెల్ఫ్ సెంటర్ లో పోయి సెల్ఫ్ సెంటర్ అదే లోకల్ సెంటర్ పోయి
అయి అవును కదా దగ్గర నల్లగొండ దగ్గ ఉం
ఆ ఇగ ఉన్న గడనే ఓ డ్యూటీ కి పోకపోతే ఎట్లా, పన్నెండు ఇంటిదాకా ఉండు లేకపోతే బిల్లు అని పెట్టు కుంట ఒక రోజు మొత్తం
ఉంది
ఆ బుద్ధి అంతా ఆయికుంట ఓన్లీ అది రెండు హోల్ అ
పండకి ఏం తెచ్చిరు చికెన్ నా మటనా
మటన్
ఏయ్య పర్వాలేదు పైసలు లేవు లేవు అనుకుంటనే బాగానే మాటిచురు
ఆ మరి ఆ రెండు వందల యాభై కేజ వచ్చంది మరి
మూడుందల యాభైకే కేజీ వచ్చిందా
హ్మ్ చిన్న తతోలది మేక అన్నం తిని చచ్చి
అయ్యో బిడ్డ మేక మంచిగ వెళ్తుద మా అంటను బాగుంటది కూడా హ్మ్ బాగుంటది రెండు కిలోలు తీసుకోకపోయిరు
హ్మ్ ఉనదే తినలే నేను తినలే
ఎండ పెట్టాల తిపల్ మాకు అడ తక్కువకు వచ్చినప్పుడు ఎక్కువ తీసుకు కోని ఒకనాడు ఎండ పెడితే తర్వాత ఉడితిముక్కలు వేసుకొని ఎరగడలు టమాటోలు
నీ ఫోన్ చెదే మంచిగా ఉండగా మేము మర్చిపోయినాం అప్పుడు ఆ టైం లో
నేరమహల్ నా కూడా ఈ మధ్య ఏదైనా ఎప్పుడు దొరు కోసి ఎండ ఏయామంటి చెప్త
హ్మ్
ఎండేతే గాని వర్షకాలం వానకాలంలా
మర్చిపోయిన చిట్ అన్నోళ్లు ఫదరాందచ్చిట్న్న
కాలే కాలే
కాాలే
ఏం గ్యాప్ తీసుకుందాం అనుకుంటార
ఇంక ఇద్దరు జాబులు వేసుకుంటురు
గుఫా పోమే
వర్క్ ఫ్రమ్ హమ్ అయినా సా ఊర్
ఆ ఏదో మరి ఎప్పుడైన్నా పోతాండే మామూలుగా సాఫ్ట్వేర్ మొత్తం వర్క్ ఫ్రమ్ హోమే ఉన్నాయిగా ఎక్కువ
అవును ఇప్పుడు రాకేష్ అన్న కూడా ఇక్కడ చేస్తాను బెంగళూరు నుంచి మా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేసుకుొని ఇంటికనే చేతాను
అదే చాలా వరకు అట్లనే ఉన్నారు అసలు ఒక ల్యాప్టాప్ ముందలు పెట్టుకుంటారు సేవులలో ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకొని కద ఓకే ఫోన్ లో మాట్లాడు కంప్యూటర్ గా కొడతా ఉంటారు ఇగ
ఏమన్నా మీటింగ్ అయితే మీటింగ్ లో అటెండ్ అవ్వుడు అంతే ఏం లేదు లేదో కొడతారు ఏమేమో అర్ధం కాదు అసలు
అదే వాళ్ళ కోడింగ్సే అర్దం గాదు
హ్మ్
సరేలేగా
సరేలే
ఉ